హలో
హలొ
ఆ నమస్తే అండి బావున్నారా
అ బావున్నామండి మీర్ బావున్నరా
ఆ బావున్నావండి కొంచెం గట్
ఆ అ ఓకే అండి చెప్పండ్
ఉహ్మ్ ఎలా ఉన్నారండి అందరింట్లో అందరు బావున్నారండి
మంచినే ఉండండి మీర్ ఎలా ఉన్నారు
ఆ మేమ్ కూడా బావున్నామండి ఉం తిన్నారా అండి
లేషా రడీ భోజనం చేశారా అండి ఆ తిన్నాం తిన్నామండ్ ఆ తిన్నావండి మేమ్ గూడ్ తిన్నావు
ఆ ఏం జేషిరండి వంట వంట ఏం జేషిర్రు
ఒంకాయ్ కుర్మ జేష్ణమండి
అవునా మేమేమో పప్పు చేసినండి ఈరోజు
అ హా
ఉం వేసవికాలం సెలవుల్లల్లో ఎక్కడికన్ ఏళ్ళి రాండి
మేమాండి ఆ రీసెంటు గా బెంగళూరుకెళ్ళోచ్చావండి
అహా అవునా ఎక్కడ అక్కడ చూడదగ్గ ప్రదేశాల్ ఏమన్ ఉన్నాయాండి
ఆ చూసిచ్చినావండి ప్యాలెజ్ చూసోచ్చాము
హా
ఆ చూసోచ్చాము మంచినే ఉందండి వాతావరణం బావుంటదండక్కడ ఊళ్ళ ఎప్పుడు వర్షం వస్తూనే ఉంటది ఆ చల్ల ఉంటది వెదర్ గూడా
అవునా అండి
అవునండి హ్మ్మ్
ఉహు మేమేమో ఎక్కడికన్ వెళ్దామా అనుకుటున్నాం ఊరికన్నా ఎక్కడికన్నా కానీ కుదర ట్లేదండి ఎళ్ళాలి అయితీగా మేమ్ ఇగా ఈ మధ్య కాలంలో అనుకున్నాం ఒక డెల్హి కన్నా పోయేద్దాము ట్రైన్లనన్నా తక్ కోకి ఖర్చు తోటి
ఆహా అట్లనా అండి ఆ ఆ ఢిల్లీకి చూసోచ్చామండీ మేము
మీరు కూడా చూసోచ్చరండి మేము వెళ్దాం అనుకున్నాం గాని ఖర్చుతో కూడుకు కున్న పని కదండి చాలా ఎక్కువ ఖర్చ ఖర్చు అనిపించింది
అహ వచ్చావండి మా బావ వాళ్ళు వెళ్తే తీసుకెళ్ళారు
ఆహా
చూసోచ్చాము హ్మ్మ్ తాజ్మహల్ చూసి వచ్చినాము
అవునండి నాకు కూడా అది చూడాలని ఎంతో ఆశ ఉంది కానండి
చూసోచినామ్ అక్షయ అక్ష టెంపుల్ కూడా ఉంటదండి లోటస్ టెంపుల్ కూడా చూసినామండి మంచి ఉంది అక్కడ కూడా చాలా బాగుంది
అవునా అంటే ఎంత వరకు అయిందండి బడ్జెట్ చాలా ఎక్కువ మోతాదులో అయ్యుండొచ్చా అండి
ఆ బానే అయితదండి
అంతేనా అదే మేము కూడా అదే అనుకున్నామండి కానీ ఖర్చుతో కూడుకున్న
ఆ ఒక్కొక్కరు ట్వంటీ థౌజండ్ వరకు అయితది మామూలుగా అంటే మరమ్ ఖర్చు పెట్టే దాన్ని బట్టి ఉంటదండి
పిల్లలు కూడా ఆశ పడుతున్నారండి ఎక్కడికైనా వెళ్దామ అని అంటే ఇగ ఎక్కడికి ఎందుకు లేండి మన విలేజ్ కి పోయి చుట్టాలందరితో కలిసి మెలసి అట్లా కొన్ని రోజులు ఉండోద్దాము అని అనుకున్నాము ఎళ్ళొచ్చినామండి ఇగ బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోయినాం
అట్లనా మేము బయటకి వెళ్ళొచ్చినాం అండి మంచి
హైదరాబాద్ కి వెళ్ళినాం గాని అక్కడ ఇగ మామూలుగా నే చిన్న చిన్న ప్యాలెస్ అవి ఇవి అట్ల కొన్ని కొన్ని వరకు చూసి వచ్చినాం
నాహా
చిన్న పిల్లలు కదండి జూ పార్క్ అట్ల కొన్ని కొన్ని ఎన్టీఆర్ పార్క్ అవి కొన్ని కొన్ని అట్ల చూయించుకొని తీసుకొచ్చిన
అహ
వెళ్లాలంటే ఖర్చే కదండి
అవునండి ప్రానికి డబ్బు కావాలి
అవునండి ఇగ మన ఇగ మధ్యతరగతి కుటుంబాల గురించి మీ తెలుసు కదండి చాలా ఇబ్బందితో కూడుకున్న పరిస్థితి
అవునండి ఆ డబ్బు లేంది ఏ పని చేయలేమ్ మనం ప్రతిదానికి ముందు డబ్బే అవసరం అండి
అవునండి
అలాగే ఉంటద్ డి
ఇంక ఎక్కడికన్నా వెళ్దాం అనుకుటురా అండి
ఎక్కడ లేదండి ఇగ సమ్మర్ ఇరో ఫోర్ రెండు మూడు రోజుల నుంచి ఎండ బాగుందంట ఎటు బయటకెళ్ళొద్దు అంటున్నారు ఊ
అవునా ఇగ వాతావరణము ఇగ ఇప్పుడు ఎట్లయినా ఏప్రిల్ మే కదండి ఇగ జూన్ లో అయితే కొంచెం వర్షాలు పడతాయి అట్లా
అప్పుడు బయటకెళ్లొచ్చండి ఆ బయటి వెళ్ళొద్దు చానా ఎండ ఉంటుంది అని చెప్తురండి వార్తలలో టీవీలో చెప్తుర్రు న్యూస్ కూడా సెల్ ఫోన్ లో కూడా పంపిస్తురు మాకు ఇక్కడ తెలేదు తీవ్రంగా ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు వరకు ఉంటుంది ఎండా
అవునా
యాభై ఐదు డిగ్రీల వరకుంటది ఎక్కడ బయటికీ
మే అయిపోయింది కదండి జూన్ లో కొంచెం కొంచెం వర్షం చినుకులు పడుత
ఆ స్టార్ట్ అయితది ఆ ఒక్కసారి వచ్చిందండి మా దగ్గర మన రాల వర్షం వచ్చింది ఆ వచ్చింది కొంచెం
మాకిక్కడైతే పడ్లేదండి ఇంకా వర్షం అసలు ఎండ చానా ఉంది బానే ఉంది ఎండ
రెండు గంటలు వచ్చిందండి వర్షం చిన్న చిన్న రాళ్లు పడ్డయ్ అ
చిన్న ప్రదేశం ఎప్పుడైనా మర్చిపోలేనిది ప్రదేశాలు ఏమైన్నా గుర్తున్నాయాండి చూసోచిండ్ర
ఏ లేదండి అమెరికాకెళ్ళాలని ఉందండి అదొక్కటే ఉంది మా ఆశ కోరిక
అమ్మో చాలా పెద్ద కోరిక ఉంది కద హా నేనంటున్నా అండి చూసిన ప్రదేశాలు
ఆహా ఏమైనా చూసినయ్ అంటే ఇక భద్రా చలం చూస్నండి భద్రాచలం పాపికొండలు చూశాను
ఉమ్
ఆ మళ్ళా అన్ని చూస్నాండి చాలా వరకు భద్రాచలం శ్రీశైల్
హ
అదిక్ మెదక్ చూసాము హ్మ్ చానాా వరకు
మీ భర్త చాలా ఓపికతో అన్ని తీసుకెళ్ళి చూపించాడు
ఆ చెన్నైల చెన్నై చూసా మండి
అట్టా సన్ని చాలా వరకు చూస్నమండి మేము హ్మ్
అదే హైదరాబాద్ లో కూడా చాలా ఉన్నాయండి చూడ్డానికి రామోజీ ఫిలింసిటీ అ
ఆ చార్మినార్ చూశ్నము రామోజి ఫిల్మ్సిటీ చూస్నము చార్మినార్ జూష్ణము అ సలార్జమ్ మ్యూజియం చుశ్ణమ్ నమ్ అవన్నీ జూష్నమండి జూ జూష్ణం
చానా వరకు జూష్ణమండి చూడంది అంటూ ఇగ మైసూరు చూడాలండి మైసూరు ఊటి చూడాలి
హ్మ్
ఇగ వీలుంటే ఇతర దేశాలకు వెళ్ళాలని ఆశ అంతే
అ ఆశల పడడంలో తప్పేం లేదులేండి ఆశ అనేది ఖచ్చిత్ తంగా ఉంటది ఎవరికైనా
డి వాళ్ళు తీసుకెళ్తే వెళ్తా మన్తే మాకంటే మేమి సొంతం ఎల్లలేము ఆ క్స్ సెవెంటీ ఇయర్స్ ఉంది మాగ్ గావట్టికి మేము వెళ్ళలేము పిల్లలు తీసుకెళ్తే ఎళ్తమ్
ఇ ఎవరైనా అంతే కదండి చిన్నతనం నుంచి చిన్నగున్నప్పుడు పిల్లలకి మీరు చూపిస్తారు పెద్ద అయినాక పిల్లలు మీక్
అంతే అండి ఆ వాళ్ళు చూయిస్తే మేము వెళ్ళాలని ఆశపడుతున్నామండి
హ్మ్ కొంచెం గట్టిగా మాట్లాడండి ఆ మధ్యలో అట్లా కట్ అయిత్
అట్ట అయితుందా సరే అండి పిల్లలు తీసుకెళ్తే వెళ్తామండి మేము అలా హ్మ్ అంటే స్క్ సొంతంగా వెళ్ళలేము కదా ఇప్పుడు మాకు ఎవరన తోడుండాలి
అవునండి కానీ ఏముందండి ఈ జనరేషన్ లో అందరుూ అంటే ఈ ప్రస్తుత కాలంలో అందరూ వెళ్తానే ఉన్నారు అంతా చాలా ఫుడ్ అంతా భోజనం బాగా తీస్కుంటున్నారు డైట్ ఫాలో అవుతున్నారు
ఆ
ఇక మంచిగా టక్క టక్క ఎక్కడికంట అక్కడికి వెళ్ళిపోతూనే ఉండారండి
వెళ్గగుతురు వస్తానే ఎవరు వెళ్తానే ఎవరు పోతను ఎక్కడికన్నా కామన్ అయిపోయిందండి ఈయో పూర్వకాలంలో ఎక్కడికేళ్ళాలంటే అమ్మ అక్కడికా ఇక్కకా సిటీకి హైదరాబాద్కి ఇప్పుడు నలుగు ఉండే దగ్గర నుంచి నల్గ రోజుకు నాలుగు సార్లు తిరిగే సౌకర్యం ఉందండి అప్పుడు ఒక్క రోజు పోయి ఒక రోజు సరిపోయేది
అవునండి ఇప్పుడు వాహనాలు కూడా అందుబాటులో చాలా ఉన్నాయి మధ్య తరగతి వారికి కేమో బస్సులు కొంచెం ఉన్న వారికి ఏమో ట్రైన్ సమయం ఎక్కువ తీసుకునే వారికి ట్రైన్ ఎమ్మటే వెళ్ళాలంటే ఫ్లైట్
అవును ఎక్కువ ఊర్లో గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో బైక్ ఉంటుందండి ఎక్కడికైన్నా బైక్ మీద వెళ్తారు బాగా చాలా మంది అని ఇంధనాలన్నీ బాగా వాడుకు కుంటున్నారండి ప్రతి ఒక్కరు ఎవర్ని తక్కువ చేసేది లేదు
అవునండి ఎవార్ని అప్పట్లాగా మనిషి మొఖాలను చూసి వీళ్ళిట్లా అట్లా అని అనేటట్లేదండి ఎవరి దగ్గర ఎంత ఉందో ఎవ్వరికి తెలియట్లేదు
అవునండి ఎవ్వరు తక్కువ అని చేసేటట్లేదు ప్రతి ఒక్కరు బైక్ కొంటున్నారుక్క రిషాట్కి వెళ్ళలేదండి మేము
చాలా తక్కువ బడ్జెట్ ఉంటదండి ఒక ఐదు ఆరుగురు ఫ్యామిలీలు కలిసిపోతే మంచిగా వెళ్ళి అ ఇక్కడ విలాసవంతంగా ఉంటది అంటే ఒక రోజు మనకి ప్రశాంతంగా వంట అట్లాంటివి ఏం చేయకుండా
ఆ వస్తే వెళ్ళొస్తాం పిల్లలందరూ వస్తే హాలిడేస్లా క్రిస్మస్ కొన్నా రేప్ అడ్ ఫెస్టివల్స్ అప్పుడు వస్తారు కదండి పండగలు అప్పుడు
ఆహా
వచ్చినప్పుడు అందరం కాలిసి ఫ్యామిలీస్తోటి వెళ్ళాలని
అంటే మామూలుగా కొంచెం ప్రశాంతంగా మనసు మనసు ప్రశాంతంగా ఉండడానికి అట్లా ఎల్లి రావచ్చు
అదే అవునండి అందరు వచ్చినప్పుడు కల్సి వెళ్ళొస్తే సంతోషంగా ఉంటదండి కుటుంబంతోటి పిల్లలందరితోటి
అంత ఎట్లున్నాదంటే అంత ఆరోగ్యం అంత
అంత క్షమే అండి అంత బాగానే ఉండందిగాని ఎండాలే తీవ్రంగా ఉన్నాయి
హ్మ్ అదే మేమే ఆ ఊరికి ఎటన్న ఎళ్దామని అనుకుంటున్నాం గాని మాకు కుదరట్లేదు ఇంకా సమయం కూడా అయిపోయింది కదండి
ఇక వెళ్ళండి ఇక ఒక టెన్ డేస్ అట్లా అయిన తర్వాత పది రోజులు
స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి పిల్లలకి ఇగా ఎక్కడికి పోవడానికి కుదరదు కదా
అవునండి అది కూడా కరెక్టే అవునండి
కానీ చూసినంత వరకైనా మీరయితే బాగా చూసిరండి అన్ని
ఆ అన్నీ చూసాండి ఇక కొన్ని ఒక ఆ ఒక టూ త్రీ ఉన్నాయండి,
ఎంతైనా మీరు అదృష్టవంతులు లేండి మేడం
ఈ ఆరోగ్యం మంచిగా ఉంటే వెళ్తామండి ఇగా అంతే
అంటే ఆరోగ్యం మంచిగా ఉన్నా అంత ఖర్చుతో కూడుకుంది కదండి మీ భర్త భర్త మీకు సహకారిగా తోడుగా ఉండి అన్ని చూపించిరంటే, అవునండి
అవునండి ఆ
ఇంకా అందరు అయితే మంచిగానే ఉన్నారు కదండి ది అదే చాలా రోజులు అయింది, మాట్లాడక మాట్లాడదాం ఒక్కసారి అని చేస్త
మాకు పిల్లలుండ్రు బిజింగ్ టైలరింగ్ అది వర్క్ చేసుకుంటండి ఫ్రీగా ఉండాను నాకు సమయం దొరకదు మాట్లాడడానికి,
ఓహో అవునా అండి
అవునండి ఎప్పుడు ఏదో ఒకరి వర్క్ చేసుకుంటూ ఉంటాను
ఉహు సరే అండి ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఫోన్ చేయండి
ఆహా సరే అండి ఆ సరే అండి బాయ్